హలో
హలో
ఆ ఏం చేస్తున్నారండి
ఏ లేదండి ఇప్పుడే అలా తినేసి వచ్చేసాము హాస్టల్ నుంచి
అవునా హాస్టల్ ఫుడ్ బాగుంటదా
బాగుండదండి ఒొక్క ఒకసారేమో ఉప్పు ఎక్కువ వేస ఈ రోజు ఉప్పు ఎక్కువ వేసిరండి పప్పులో ఉప్పు ఎక్కువ అని ఇంకా మాకు సొరకాయ కూర చేసిారు అందులో కూడా ఉప్పు ఎక్కువనే ఉందండి వేస్ట్
ఆ అ అయ్యో ఎంతైనా ఇంటి భోజన ఇంటి భోజనమే
అవునండి అయితే మేము ఏం చేసినాం అంటే పెరుగు న్నంలో పక్క పెట్టుకుని తిన్నాము అప్పుడు సెట్ అయిపోయింది ఇంక
ఆ అట్లా సెట్ అయితుది మళ్ళీ ఉప్పు ఎక్కువయినప్పుడు కొంచెం ఆలు కర్రీ చేసుకోవాలి
అవునా అండి
ఆలు కర్రీ వేసుకుంటే సెట్ అవుతుది మళ్ళా ఇంకొక
మాకు ఇక్కడ ఫుడ్ దొరక అంటే చేసుకుంటూ ఉండదనమాట వాళ్ళు చే చిన్నె తింటం అబ నాకైతే అన్నం మా అమ్మ వండింది తినబుద్ధి అవుతుంది రమ్మచతి వంట తినాలని ఉందండి చాలా
అది తప్పదమ్మా ఏం చేస్తామా వాళ్ళు ఉప్పు ఎక్కువ వేస్తారు కారం ఎక్కువ వేస్తారు అదే అమ్మ అయితే ఇది బాలేదంటే మళ్ళీ వెంటనే ఏదో ఒకటి చేస్తుది
అవునండి అసలు అమ్మ ప్రేమ గొప్పది కదా అండి అసలు
చాలా అసలుకు మామూలుగా ఉండదు మనం తినకుంటే తినట్లేదు అని పది మంది చెప్తారు అదే మనం తంటేస్తుంది కదా అని ఎవ్వరికి చెప్పదు ఏడ జిస్టి దా్తుదుో అని
అవునండి
మళ్ళీ తనకు లేకుడా కూడా మనకే ఇస్తుది
ఆ అవునండి మా ఇంట్లో కూడా అండి నాకైతే పెడుతుంది మా అమ్మ మామ ఫస్ట్ నాకు నాకే బడతది ఫస్ట్ అంతా
అలాగే ఉంటది ఎవరైనా అమ్మాే అమ్మ ఉన్నారు
అవునుంట అసలు నా కోసం అయితే మంచిగా ఆ ఆ మా మా ఇంట్లో కూడా అ మా అమ్మాయి మమన్నా చేసేందినుకో స్వీట్ లో అట్లా నాకే ఫస్ట్ పెడుతుది మీరు తినండి అమ్మా మీదే మీకంటే పోనమాక అని అంటది
అ అలాగే వతుంది మా పాపకి ఏదన్నా ఇష్టం అనుకో ఏదన్నా కొంచెం చేసినప్పుడు ఇప్పుడు ఏదో ఆమె తింటదా తినదా అని కొంచెం కొంచెం చేస్తాం కదా వేస్టేజ్ ఎందుకని ఆమె తిన్నదనుకో మొత్తం తనకే పెట్టేస్తాను ఇక తను తినలేదానుకో ఒక్క వేస్ట్ చేయడం ఎద కలిసి తినేస్తాను మా పాప స్వీట్ ఎక్కువ తింటది మీరేం తింటారు
మేము ఆ మిచర్ అవి తిమండి మా డాడీ సమోసాలు తెస్తాడండి సూపర్ ఉంటా సమోసాలు పచ్చిమిర్చి పెట్టుకని తింటే చాలా బాగుంటంది
అవును మీ అమ్మాయి ఎక్కువ అంటే మీ మీ అమ్మగారు మీకు అంటే మీరు వెళ్తే మీ అమ్మగారు స్వీట్ ఎక్కువ చేస్తారా కారం వస్తువులు ఎక్కువ చేస్త
అంటే పండగల అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ మంగళవారము స్వీట్ జేస్తది శనివారం స్వీట్ జే త మంగ హలో శుక్రవారం కూడా స్వీట్ మూడు రోలు స్వీటే ఉంటదండి వారంలా
అవునా ఎక్కువ మీ అమ్మగారు ఏ స్వీట్ ఎక్కువ చేస్తారు
ఆ స్వీటు సేమ్యా పాయసం జేస్ త్తది మస్తు జేత్తది అండి పాలు అందులో మీకు ఆ జీడి పప్పులు కిస్మి స్ అవన్నీ ఎసుకుంటారా అండి మీరు
ఆ ఏస్కుంటారు మ
అ హాల్ వి మ మా అమ్మగారు వేస్తారు అస్సలు ఏంచి నెయ్యిలో ఏంచి చేస్తారు అసలు తినాలి ళ్ళీ అనిపిస్తది రోజు
అవును కాకపోతే స్వీట్లు ఎక్కువ తిన్నా కూడా కొంచెం ఆ లేజీ అంటే బద్దకం బద్దకం ఉంటాది గాని కానీ ప్రసాదం వద్దనుకున్న దినాలి కదా
అవును మీకు తెలుసా అండి సేమ్యా పాయసంకి గారెలు మినప గారెలు
అవునా తెలిదు నాకు
ఇప్పుడు మనం ఎప్పుడైనా గ్రోప్ ఏదైనా ఫంక్షన్లలో సేమ్యా పాయసం జేసిరు అనుకోండి గారెలు క పల్సరీ జరుగుతాయ అన్నమాట మా ఫంక్షన్స్ లల్లా ఇంకా ఖచ్చితంగా పెడతరు అవి అంచుకొని పెట్టుకోండి ఒక రోజు కరకర అంటాయి కదా గ్యార
అవునవును అంటే ఎలా చేస్తారు మీకు ఏవన్న ఐడియా ఉందా
ఆ ఏం లేదండి పెసరపప్పులు పెసరపప్పు ముందు రోజు నైట్ నాన పెట్టి మిక్సీ పట్టాలనమాట దాన్ ఇట్లో నెక్స్ట్ రోజు మార్నింగ్ లేవగానే కొంచెం పచ్చిమిర్చి కారం వేసి ఉప్పు కారం మళ్ళా అది ఉంటది కదా అండి ఆ అల్లం పేస్ట్ కూడా వేస్తే చాలా బావు అల్లం పెస్ట్ అల్లం నూనె వేడి చేసి గ్యారెల్ లెక్క వేసుకోడమే ఈజీ అ అ అవి చేసుకోండి ఈసారి మీరు ఒకసారి
అదే తో అదే ప్రాసెస్ లో శనగపప్పు మన బబ్బరి పప్పు ఆ మినపపప్పు జేస్తానప్పుడప్పుడు
మీ మేమేమో పెసరపప్పుతో చేస్తాం అన్నమాట అది సేమ్యా పాయస్రం రోజు జేసుకోండి బావుంటది ఒక రోజు అట్లా తినండి
అవునా అంటే తీయ్య తీయ్య కారం కారంగా భలేగా ఉంటది గావచ్చు
ఆ ఇవి క్రిస్పీ క్రిస్పీ ఉంటాయి కదా కరకరా అంటాయి అదేమో మెత్తగా తీయగా ఉంటది గదా చాలా బావుంటదండి ఒకసారి తినండి మీరు
ఒకసారి కంపల్సరీగా ట్రై చేస్తాను మీరు చెప్పినందుకు
అవును మీకు అవును కుప్ గార్ దిగి ఆ బషార్ జేత్తరు తెలుసా అండి మీకు బొబ్బట్లు
అవును నేను చేస్తాను
ఆ అయితే అవి గూడా అండి మా నాన్నగారు మా తా నానమ్మ కానించే ఉంది ఒక ఆచ ఏందంటే పాలలో వేసుకొని బొబ్బట్లు తింటాం నె స్టోజు
అవునా
అంటే
అంటే మ పాలు కాగబెట్టేసి ఇవి చేసినవి అందులో నానబెట్టేసుకొని
ఆ అంతేనండి అందులో పాలల్లో చక్కెర వేసుకోవద్దు ఎందుకంటే మనకు ఆల్రెడీ పక్షి గలల్లో చెక్క బెల్లం ఉంటది కదా మీ మీ అమ్మాయికి పెట్టండి ఒక్కసారి మీ అమ్మాయి మళ్ళీ మళ్ళీ అట్లనే అడుగుతుంది కావచ్చు ఏడుస్తది ఒక కొంచమ టేస్ట్ చే అండి మీ అమ్మాయికి నచ్చుతాయి పక్క ఎందుకంటే నాకు కూడా నచ్చినయి అనమాట చిన్న మంచి అట్లారు నాకు అలవాటు అయిపోయింది
ఈసారి కంపని సరిగా ఆ చూస్తాను ఇక మీరు మా భక్షాలలో చొంపేస్తారా
ఆహా ఏమో అండి నాకు అది తెలియదు భక్షాల అయితే చేసిన రోజు కంటే నెక్స్ట్ రోజు టేస్ట్ చాలా బాగుంటాయిని తెలుసు నాకు
అవును నెక్స్ట్ రోజు బాగుంటది నేనేం చేస్తానాన అంటే కొంచెం సోమ్ పో అ అంటే అందులో మనం నెయ్యి బెల్లము ఆ శనగపప్పు అరగదు అని అంటారు ఇది ఎండాకాలం కదా అనేసి నేను లైట్ గా సోంపేస్తాను ఎవరో చెప్ తారన్నట్టు సోంపేస్తే కొంచెం టేస్ట్ బాగుంట ది మళ్ళీ ఈజీగా డైజెషన్ అ అయితది శనగపప్పు పడని వాళ్ళకి కూడా కడుపున వస్తుంది గ్యాస్ పామ్ అవుతుది కదా ఇట్లా ట్రై చెయ్యండి అని అంటే ఒకసారి నేను ఎవరు చేసింది ఇచ్చార అన్నట్టు నాకు మా పాక్క ఇంటి వాళ్ళు ఎవరో నాకు చాలా బాగా అనిపించింది నేను మళ్ళీ తర్వాత ఆ ఏం చేసాను వాళ్ళు మామూలుగా చేసుకున్నారు మధ్యలో ఇప్పుడు ఏదో తినాలనిపించి చేసుకున్నారు నేను మళ్ళీ కంపల్సరగా గుర్తు పెట్టుకొని మళ్ళీ ఉగాది పండుగ రోజు సేమ్ శనగపప్పు వుడక పెట్టుకొని మా బెల్లం దూరిమి వేసి కొంచెం ముద్ద అయ్యే దాకా వయిట్ చేసి అందులో కొంచెం సోంపేశాను అన్నట్టు సోంపేస్తే టేస్ట్ ఉంది కదా అసలకు మ్మ్ చాలా డిఫరెంట్
మేమి సై సోంపయడం ఎప్పుడు వినలేదు
నేను కూడా అసలుకు ఎలా ఉంటదో ఆమె ఇచ్చింది కాని నేను తినాలా వద్దాను ఒక టూ సెకండ్స్ ఆలోచించాను ఎందుకనింటే మనం పుట్టినప్పటి నుండి ఒక డిఫరెంట్ టేస్ట్ కు అలవాటు పడి సడన్ గా ఇది టేస్ట్ చేంజ్ అవుతుందింటే కొంచం ఆలోచిస్తాం కదా మనం పు న్న కాంచలో ఒకటే చూసి నేను ఏదో తిని తింటాక మేము మటన్ తోటి తిన్నాను నాకు కూడా అలాగే ఉంది
ఎప్పుడు పండు వస్తుంది ఇంటికి ఎప్పుడు పోదామా అన్నట్టు ఉంది నాకైతే
హ్మ్ నే కూడా తను ఏమనుకుంటందో ఏమో అని మొహమాటానికి కొంచెం తుంచుకొని తిన్నాను నోట్ల పె కోగానే అసలులకు అదొక్క సోంపు ఫ్లేవరు మళ్ళా బెల్లం ఫ్లేవరు చాలా కొత్తగా టేస్ట్ బాగుంది అసలులకు అవునా ఇంత బాగుంటందా అనేసి నేను కూడా నాకు నచ్చి మళ్ళీ చేసుకున్నాను
అవునండి నాకు కూడా చాలా ఇష్టం అండి ఈసారి మేము సోం వేసుకొని మేము కూడా ట్రై చేస్తాం ఈ చారి పక్క
చేసుకోండి కొంచెం ఒక స్పూన్ సోంపేసుకొని ఒక రెండు పక్షాలకు మూడు పక్షాలకు అంటే చూసుకోండి మధ్య మధ్యలో అక్కడక్కడ అడ మనం యాలకులు ఎలా చేస్తాము కొంచెం అలా వేసుకోండి మరి ఎక్కువ తక్కువ కాకుండా చాలా బాగుంది టేస్ట్ అయితే అసలు కో మ్మ్ ఎక్కువగా కాకుండా కొంచెం నాకైతే చాలా బాగా నచ్చింది అసలకు
మీరు కూడా ఈసారి ఇట్లా చెప్పినా కదా అట్లా ట్రై చేయండి పాలల్లో బాక్షాలు
ఆ నేను కూడా కంపనిసరిగా ట్రై చేస్తాను
మళ్ళీ మీరు కాల్ చేసి నాకు చెప్పాలి బాగుందా లేదా అనేది
కంపని సరిగా చెప్తా నమ్మ అసలు
ఎందుకంటే మా తాత నుంచి వచ్చిన అంటే మా తాత తాగుతారు అట్లా మా నానమ్మ తాగుతది మా నాన్న కూడా తాగుతారండి మా నాన్న అలవాటు నాకు తెచ్చిందండి
అ అవునా మళ్ళీ మేము సద్దుల బతుకమ్మకు ఇంకొక డిఫరెంట్ టేస్ట్ ఏందంటే మా నాయనమ్మ ఆ సద్దులకు మనం సత్తుపొడి కొట్టుకుం ఉంటాం కదా అన్ని మొక్కజొన్నలు పల్లీలు అవన్నీ పొడి కొట్టేసి ఇస్తారు కదా
మేము ఏమో ఓన్లీ సద్దల పిండి తోటే సద్దలు ఉంటాయి కదా ఓన్లీ సద్ మద్దలతోటే పిండి రొట్టె చేస్తాము
ఆ రొట్టె చేసి
రొట్టె చేసి అందులో బెల్లం బెల్లం వేసి దంచుతారు రౌండ్ బాల్స్ లెక్క నెయ్యేసి
సేమ్ మా నానమ్మ కూడా అదే చేస్తది మలిద ముద్దలు అం తాను ఆ సేమ్ మా నానమ్మ కూడా సజ్జ రొట్టె వేసి ఆ అవును వ అగు వి మంచిగా కాల్చి చిన్న చిన్నగా మొ ఆ సించే పి బెల్లం మేసి మిక్సీలా బట్టేది కొంచెం కొంచెం చిన్న చిన్నగా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తా అలాగే ఉ
ఏ అల్లం ఎల్ ఎల్లిపాయలు దంచుతాం కదా మనం తాలిం వేసేటప్పుడు అలానే దంచి చేస్తారు మస్
ఆ బెల్లం ఏసి దంచి నన్ కా కొంచెం నెయ్యి వేసుకుంటా ముద్దలు చేసి అది ఇచ్చేది ఎంత బాగుంటది గా అసలు కది మనం మళ్ళీ పండుగల రోజు చేసిన టేస్ట్ మళ్ళీ తర్వాత రోజు రాదు అంటే ఎలా అంటే దీని స్పెషల్ ఇది
ఉ
ఆ మనం మామూలుగా చేసుకొని తినాలనిపితే కొంచెం టేస్ట్ చేంజ్ అయితది గాని ఆ రోజు ఎత్ లెవెల్ ఉంటది
అవునండి మీకు సద్దులు బతుకమ్మ రోజు పొడీలు అన్ని చేస్తారని తెలుసా తొమ్మిది రా కల పొడిలు
ఉ మీ తొమ్మిది అమ్మ వాళ్ళు ఇది చేస్తారు తొమ్మిది రకాల పొడులు చేస్తారు పల్లీలు నువ్వులు కొబ్బరి ఆ మల్లే మక్కజొన్నలు
ఆ పులిహోర కా నుంచి చేస్తారండి మాకు పుర్లిహోర చిట్ల పొడి పల్లీల పొడి అనుకుంటూ అట్లా తొమ్మిది రకాలు అంటే స ఆ మనము ఆ దోసకాయ ఉంది కదాండి దోసకాయ గింజలు ఎండబెట్టి కూడా పొడి కొడతారు అనమాట ఆ దేవుడికి అంత ఇష్టం అంట అలాంటివి అన్ని
ఆహా అవునా
ఉ అవునండి
సరే అమ్మ మరి
ఆ సరే అండి